లో రేయ్ పొద్దున్నే ఏం వండుకోదాము అంటున్నా
కుందాం కూరగాయలే గోకరికాయ ఉంది ఇయాలనే చిక్కుడుకాయ వండినా రేపు ఏముండాలో ఏమో రేప్ పొద్దుగాలపోవాలి మళ్ళ నేను
ఆ రేపు బూమ్మాకాయ్ ఉంది అహ బూమ్మాకాయ్ పెసరపప్పు వోడుకొద్దాం
ఏ పేసర్పాపు బూమ్మాకాయ్ నా
మస్తుంటదే నీ అవ్వ ఉకో
నాకు తెలిదు మళ్ళీ చెయ్ నువ్వు ఎట్లా చేస్తావో
ఎట్లే ఎస్తమెంది పచ్చిమిర్పాయలు బూమాకలు కొంచెం ఉల్లిగడ్డ ఎసి ఉడ్కపెట్టేసి దానికి అట్లనే తాలింపెట్టేస్తె అయిపాయె ఒక పయటి స్ ఇంక ఇంకా నిద్ర ఓస్తుంటే ఇలా
పొద్దున మా పొద్దున్న మళ్ళ పోయ్యేదుంది కొంచెం దూరం పెట్టుకో ఫోన్ చెవు నుంచి ఇగో నేను ఎట్లా పెట్టుకున్న అట్లా పెట్టుకో ఏప్పుడు అదే జర డిస్ట్రాక్ట్ కాకు జర పది నిమిషాలు అయితే కౌంట్ అయితది చూద్దాం కాల్
ఆ ఓకే ఒక్క సరే సరే ఆ ఎన్ని పైసలయితయి టిది కి
ఒకొ కాల్ కి హండ్రెడ్ రూపీస్ ఏ మీకు రావనుకుంటా ఎందుకు ఎందుకంటే నీది వాట్సాప్ తోటి లింక్ కాలేదు జస్ట్ నేను కాల్స్ చేసి టాస్క్ కంప్లీట్ చేయని కె వేసినాను ఇంగ వేరోలాకి ఎవరికో ఫోన్లు చేసి అడగాలె చెయాలన కాలు ఫ్రీగున్నారా అవన్నీ అడగాల అట్లన్నీ ఫోన్ చేసిన
మ్ ఇంకా ఆ యాక్సిడెంట్ ఆయనోడు వచ్చిండలేడమ్మా అంటే పెద్దన్న నిలబడలేకపోతుండు కాళ్ళు కింద పెట్టలే ఓవ్తున్నడు వచ్చి అలా లేకో ఉన్నాడు ఇయాళ వచ్చి నిన్న మా సా రావద్ గణేష్ ఇప్పుడు ఏందంటే మాది ఇంత రిస్క్ నడుస్తుంది మ్యాన్ పవర్ది మాకు ఎక్కడనెక్కడ డైరెక్ట్ పోయ మాట్లాడితే అయిపోతదంట ఆడేమో పోతలేదు నాకేం బట్టింది నేనెందుకు పోవాలా ఆనంటే ఆడున్నాడు ఒక్కొక్కడు ప్రమోషన్ వస్తే గిట్టు ప్రమోషన్ రాకపోతే గిట్లు ఉంటారు ప్రమోషన్లు వస్తే ఇంకోతీరు ఉంటరు కొడుకులు గట్లు ఉంటాదిగ న చేసిన అయ్యిందా
ప్పాలి ఆ ఇయాల లక్కీ బర్డే కద
ఆ విశేస్ పెట్టినా నా స్టేటస్లోగుంది ఫోన్ జేసీ మాట్లాడాలి ఇప్పుడులక్కి
అది ఎట్లేగబడుతుంది వాలఅయ్య మీదికి
నీకెందుకె
ఇంగో మొన్ననంట పైసలు అడిగిందంట వాళ్ళ డాడీని ఐస్ క్రీమ్ ఇప్పిమని గుడికాడ నా తెే నా దగ్గర లేవు అన్నాడంట నా దగ్గర లేవు పెద్నానని అడుగని సునీల్ బావ దగ్గరకు పంపించిండంట అయితే సునీల్ ఆ సునీల్ బావ అడుగుతె న దగ్గర లేవు నడువు ఇడికెళ్ళి అన్నడ టనే మ్ అయితే మళ్ళా ప్రశాంత్ దగ్గరకి పోయి అడిగిందంట పైస తెలియమని అప్పుడు ప్రశాంత్ ఇచ్చినంట పయసలు అయినగాని గంత గలీజ్గచేస్
ఎం వ నేను పదురూ పాలు ఇచ్చినా ఆల్రెడీ నా దగ్గర తీసుకొని పోయి తెచ్చుకుని కుక్కురే ఎందుకు ఆడుకోవాలి ఇ పెదనాన్న దగ్గర ఆడుక్కో అది ఈన సిగ్గుందా సుమయా
పైస తీసుకుందాం ఉమ్ ఇచ్చుగా ఎవరేవరో కూసోని ఈ మ్ తాగు అయితే మీ పెద్ద కొడుకు దగ్గరకొచ్చి ప్రశాంత తీసుకవొయ్యి మిరుపకాయ బజ్జీలు కొనిపించుకొని పైసలు ఇయిరా అని ఇప్పించుకున్నాడంట ఎవరింట్లనో గాదు
ఆ ఏడని చెప్పిందిమే ఆళ్ళ ఇంటి కాడ ఉండొచ్చు మెల్లగా ఇడికి వ చిరే ఒక డబ్ ఇంట్లా ఎవళ లేనట్టు కోడలు ఇట్లా లేనట్టు అడికి వచ్చినట్టుందిమె ఎవరు ఈమె
తీసుకపోయ్యి ప్రశాంతు నా దగ్గర పైసల్ లెవ్వురా ఇయ్యిరా
అయినా అది పద్ధతె చిల్లార్ గాడు నిన్న కూడా పిలుస్తుంటే దగ్గరకు ఇగో నేన్ నా ముందు ఏం చేస్తుండు ప్రశాంతు ఫోటోలు దీస్ నురే దారా ఫోటో దిగుదాం అంటే న నడ్ పి
నడిపిస్తావ్ డోంట్ టాక్ ఆల్ నాన్ సెన్స్ ఉమ్ అయిగా గట్లా అదే అంటు ది ఎట్ల అమ్మ నేనేమంట కింద మీద ఉన్నోళ్ళకి ఇవ్వాలె కట్ జేయకే కట్ కాలేదు కాలు